హలో ఆ నమస్కారం మేడం
బాగున్నారా
ఆ బాగున్నాం మేడం బాగున్నారా మేడం మీరు
మేడం ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం ఇప్పుడే అన్నం తినేసినం ఖాళీ గానే ఉన్నాం మేడం ఆ తిన్నము
ఏం తిన్నారు మేడం
రైస్ అ రైస్ పప్పు చారండి అ ఆమ్ మేడం
పచ్చళ్లు పెట్టడం వచ్చా మేడం
అచ్చు మేడమ్
ఏమి పచ్చడ్లు పెట్టడం వచ్చు మేడం
ఆ పచ్చడి మామిడికాయ పచ్చడా ఆ పెట్టడం అచ్చు మేడం
ఏలా పెట్టాలి మేడం అది పచ్చడి మీరు వివరంగా చెప్పండి మేడం
ఓకే మేడం మన చెట్టు మామిడికాయలు ఉంటాయి కదా మేడం పన్ ఇట్లా పెద్ద కాయలాగా ఉంటాయి అవి అవిటిని కడి చేడాలి కట్ చేయాలి మేడం ఫస్ట్ ఒక నాలుగైదు పీసులు కట్ చేసి
అంటే అవి ఎక్కువ వెయిట్ ఉంటది కదా మాడి కాయలు అనేవి అవి పెద్ద ఉంటాయి కదా ఓన్లీ పచ్చళ్ళ కోసమే
ఆ పచ్చళ్ళ చెట్టు ఒకటి ఆ అవును మేడం గ్రీన్ కలర్ లో ఉంటాయి అయి కాయలు పండ్లు తీసుకోవద్దు కాయలు తీసుకోవాలి మేడం తీసుకొని అవి నీ ఆ వాటర్లు వేయ్యాలి నీళ్ళలో వేయ్యాలి పచ్చడికాయలు ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత వీటిని మంచిగా కా తూడవాలి మేడం కడిగి పచ్చడి పెట్టే ముందు
కడిగి తుడవాలా మేడం
ఆ కట్ చేయాలి మంచిగా కట్ చేయాలి మేడం ఫోర్ పీసెస్ సిక్స్ పిసేసి ఏ కాయకి నాలుగు ము
ఒక ఫోర్ నుంచి సిక్స్ పీసెస్ వరకు చేయాలా
చేయాల మేడం అట్లా చేసి మంచిగా అవి అవి లోపల జీడి ఉంటది మేడం ఆ అవి జీడంత తీసి సపరేట్ చేయాలి మంచిగా తు అవిటి కూడా మంచి సపరేట్ చేసి అవిటిని మంచి అవి కూడా తూడవాలి మేడం ఫస్ట్ ఆ అవి మంచిగా ఆరబెట్టేసి ఒక మళ్ళీ నెక్స్ట్ అవిటి ఆ ఉప్పు ఉప్పు కల్ప పాలి మేడం అవి ఎన్ని కేజీలు అయినాయని కొలుసుకోవాలి ఫస్ట్
ఆ
తర్వాతి ఆ తర్వాత ఆ విటికి ఉప్పు ఉప్పు యాడ్ ఎయాలి మేడమ్ ఆ కాయలకన్నిటికి అవి కేజీ చొప్పున కొంచెం ఉప్పు ప్పు యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయాలి మేడం ఫస్ట్
ఆ ఉప్పు ఈ కా కట్ చేసిన ముక్కల్ని కల
ఆ కలపాలి మేడం తర్వాత అవి మిన్ త్తులు ఆవాలు అని ఆ ఇట్లుంటాయి మేడం అవి పౌడర్ చేసుకోవాలి కొంచెం ఒ ఎం పి
ఆ మెంతులు ఎన్ని వేసుకోవాలి మేడమ్ ఎన్ని
అ వీటికి ఆ అంటే ఆ మ ఐదు కేజీలకి ఇట్లా అ అ అ అద్ద పావు అన్నీ ఉంటాయి కదా మేడం ఐదు కిలోలో పచ్చడికి అద్ద పావు అట్లా అట్లా అట్లా అన్నిటికీ కలిసి అన్ని చేసుకోవాలి మీరు అ మెంతులు ఒ కొన్నెస్ కోవాలి మేడం అవి కొంచెం చేదుగా ఉంటాయి ఆవ పొడి ఎక్కువ వేసుకోవాలి
ఆ ఆవాలు ఎక్కువ వేసుకోవాలి ఇవి రెండు ఇంతలు వేస్తే ఒక ఇంత వేయాలా
ఆ ఒక అవేమో ఒక ఒక పిడికెడు వెయ్యాలి మేడం ఆవ పొడేవో బాగా బాగ ఎయ్యాలి గ మన్ మంచిగనే అవి పావుకిలో అన్న వేయ్యాలి మేడం ఆ వేస్తే అ విటికి మంచిగా పట్టు
అవి బాగా ఏంపుకొని మనము అవి మిక్సీలో పట్టు
మిక్స్ ఆ మిక్స్ లో పట్టుకోవాలి మేడం పౌడర్ చేసుకొని ఆ కాయలకన్ని పట్ ట్టించాలి మంచిగా
ఆ అంటే తెల్లవాయలు ఏమ్ పొయ్యరా మేడం ఈ మిశ్రమంలో తెల్లవాయలు ఏమ్ పోయ్యరా
ఆ వెల్లిపాయలు వెల్లిపాయలు వేస్తారు మేడం మ్
ఎం ఎం పట్టుకోవాలి మిక్సీకి
మిక్సీకి వెళ్లిపాయలు కూడా పట్టుకోవాలి మేడం ఆవాలు మెంతులు ఆ అవి మిక్సీ పట్టి మంచిగా కా ఆ ఆ వీటికి పట్టించాలి పట్టించిన తర్వాత మళ్ళీ కారం బొయ్యలి మేడం మిరప మిరప పొడి మిర్చి పొడి ఓసి మంచిగా మిక్స్ చేయాలి మేడం ఫస్ట్ ఆ వీటికి అన్నిటికి పట్టించాలి పట్టించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ వీటికి తగ్గటుగా ఆయిల్ నూనె ఓయ్యలి మేడం
మ్
నూనె పోపుకేసి మళ్ళా ఎల్లిపాయలు బాగా పడతాయి మేడమ్ అ వీటికి ఐదు కేజీలు అయితే కేజీ ఎల్లిపాయలు హాఫ్ కేజీ ఎల్లిపాయలు అట్లా పడతాయి మేడం అవే
హాఫ్ కేజీ ఎల్లిపాయలు ఎప్పుడు మసాలాలు వేయాల్న లే
ఆ హాఫ్ కేజీ ఏమో పేస్ట్ చేసి ఎయ్యాలి మేడం అ హాఫ్ కేజి ఏమో ఆ అవి తాలింపుల అవి కొన్ని కొన్ని ఆ ఇట్లా ఎయ్యలి ఎయ్యాలి మేడం
అవునలేండి తిరువాతకి వేస్తాం కదా అట్లా వేయాల్న
ఆ పోపు వేయడానికి అట్లా వేయడం మంచిగా పండుకు అల్ల ఊరి ఆ ప పచ్చడి ఊ తర్వాత ఎల్లిపాయ అన్నంలో పెట్టుకొని తింటే తాకుతే మంచిగా అనిపిస్తది బావుంటది మేడం అది అట్లా పూనకలో ఎసి అది పోనుక మొత్తం పచ్చళ్ళ కొంచెం చల్లారినా తర్వాత ఆవ గింజలు ఆ జీలకర జీలకర జీలకర కూడా ఎస్తారు మేడం పోప్ల
అ
ఆ వేసి అవి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత త ఎల్లిపాయలు యేసి అవిటిని మళ్ళీ మొత్తం పచ్చడలో కలుపుతారు మేడం ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుతారు మేడమ్ అందులో వేడున్నప్పుడు యేస్తరు లైట్ గా వేడున్నప్ ప్పుడే ఇవన్నీ ఎయాలి అంటే బాగా వేడున్నప్పుడు యేస్తే ఇవి మాడి పోతయ్ లైట్ గా మాడ లైట్ గా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే అంతా ఉన్నాంగా ఆ వెల్లిపాయలు ఆ జీలకర ఆవాలు యేసి అవి చల్లారిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుతరు మేడం
హ్మ్
మనం ముందు వేసుకొని పెట్టుకున్నాం కదా మేడమ్ అవన్నీ పచ్చడి ముక్కలకి కారం పెట్టుకొని ఉంచుకోలేదా దాంట్లో ఈ మిశ్రమాన్ని కలప్ కలుపుకొని ఆ ఒక వన్ అవర్ తర్వాత అన్నంలా పెట్టుకుని తింటే బాగుంటది మేడం
అలా కాదు మేడం మా సైడ్ ఎట్ట చేసేది చూసిననంటే నేను కారం ఉప్పు కలుపుతారు మెంతులు ప్పడే అవన్నీ కలిపి ఒక టూ త్రీ డేస్ అలానే పెట్టుకుంటారు బాగా మగ్గడం కోసం అది అవి బాగా మగ్గిన తర్వాత ఆ అవి బాగా మగ్గిన తర్వాత మెత్తగయితది కదా మనము ఒత్తితే గనక మాడికాయది లేయర్ అంతా మెత్తబడిపో పోవాలి మెత్తబడి తినే మనం తినేటప్పుడు దాని టేస్ట్ అనేది మనకు కంటుకుంటది అన్నట్టు అది గట్టిగా ఉంటే కనుక ఇగ ఊకే మసాలా కలుపుకొని తినడమే బాగుంటది కానీ
మ్మ్ అది అట్లా పెట్టింది రోజు కొంచెం మనం మిరప పొడి కలిపి పూనిక వేసుకుంటే అట్లా ఊర పెట్టుకుంటది మేడం దాన్ నువ్ అన్నదె మో ఊర పెట్టడం అది ఫస్ట్ వక్క మసాలా వన్న పెట్టేసి ఊర పెట్టడం అన్నట్టు ఆ మెంతి పౌడర్ యేసి ఇదే డైరెక్ట్ చేయడం ఇగ
ఇగ మీరేం చెప్తున్నారంటే డైరెక్ట్ ఆయిల్ లోనే మొత్ త్తము ఊరగాయ రెడీ చేసేసి డబ్బాలో వేసుకొని మళ్ళీ మాగ పెట్టుకోవచ్చు అంటున్నారు నేనేమంటున్నాను ముందు మాగాబెట్టేసి తర్వాత పోప్పు గింజెల్తో తిరువాత
ఆ అట్లా చేస్తారు రెండు రకాలుగా చేసుకుంటారు
అవును బాగుంటది మేడం కాకపోతే అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నట్టు ఆయిలేది వాటర్ తడి లేకు కుండా తర్వాత నేసివికి నీటుగా కడిగివి ఒక అవి ఓ చెట్లవి బాగా రుచి ఉంటది మేడం ఆవకాయ్ ఒక్కొక్క చెట్టువి ఎం త చేసినా కూడా అవి మగ్గవు మేడం అవి అవి గట్టిగానే ఉంటది మోన మా అక్క చే సింది అవి మాడికాయలు బాలేక ఎన్ని వారం రోజులు మగ్గ పెట్టినా కూడా గట్టిగా ఉంది అది మాడి కాయలు ఉప్పు తినాలనిపించట్లేదు అది అంటే అవి మెత్తగా అవ్వట్టలేదు మేడం అందులో ఏం చేయాలంటే కొంచెము ఏమంట ర్ అంటే ఎక్కువ అది ఆ ఏమంటరు పెద్దవైపోయి ఉంటాయ్ చూ చూడండి అవి తీసుకోకూడదు కొంచెం నేతగుండేవే తీసుకోవాలి ముదిరిపోయినా
దీన్నే అంటరూ చూడు పిక్క ముదురు తెమో కరకర అంట టాయి మేడం లేత పిక్క ముద్రక ముందు చేస్తేనేమో మెత్తగా ఉంటాయి మేడమ్
అదే కొంచెం నాత ఉన్న అప్పుడే తీస్తే కనుక అది యుూకనే మగ్గి గ్గిపోతుంది మేడం మా ఆవకాయలు వేసినప్పుడు ఇవి తీసుకుంటే గట్టిగా అలానే ఉంది మసాలా టేస్ట్ ఉంది కానీ దండి ఆవకాయది ఇది మట్కు బాలేదు కూడా
స్టార్టింగ్ లో పెడతారు మేడం లాస్ట్ వారు పెడితే ముదిరిపోతుంది కాయ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఆ ఇట్లా పెడితే అంటే కొంచెం స్టార్టింగ్ కాస్ట్ అప్పుడు పెడతారు కదా ఆదేమో మంచిగా ఇట్లా
తుంచేస్తే కనుక మనకు అట్లనే ఉంటది అది లేతగానే కొందరు ఏం చేస్తారంటే అట్లానే పెట్టేసి ముందుర అయ్యాక తర్వాత అమ్ముతుంటారు అవి పనికిరావు మేడం అవి చూసుకుని బయట ఇక్కడ మేము పెట్ కోమ్ మేడం ఎక్కువ రెడీమేడ్లో దొరుకుతున్నాయి కదా మేడడం ఇప్పుడు మనకు వసతి కూడా లేదు
అవును మేడం మేము ఇక్కడ మా మాత్త అత్తమ్మ వాళ్ళు పెడతారు మేడం వన్ ఇయర్ మొత్తం అయితది మేడం ఒకసారిది నేర్చుకొని పెట్టుకుంటాం వన్ ఇయర్ మొత్తం పెడతాం మళ్ళీ ఇగ వీరిని బయటా నుండి తెచ్చుకుని అయితది మేడం అట్లా జాడి ఉంటది మేడం ఆ జాడీలో మంచి ఆ ఆ జాడీలో పెట్టుకొని దాంట్లోనే ఫ్లోర్ వేసుకుని అది ఎప్పటికి ముట్టాం మేడం మేము మాకు మంత్ వచ్చినప్పుడు దాన్ని ము టామ్ కరబ్ అయితదనీ ఓన్లీ మంచిగున్నప్పుడే ముడతాం అది కొంచెం బాక్స్ లో తీసుకొని పెట్టు అది వేసుకుంటాం అది సపరేట్ గా పక్కకి ఉంటా ముట్టుకోము ఎప్పడికి అట్లా ఉంటే అది ఖరాబ్ కాదంట మేడం బాగుంటది
అదే మేడం బాగుంటది మేడం కానీ ఆవకాయ పప్ప అన్నం లోకి కానివ్వండి చారన్నం ప్రతి ఒక్క దాంట్లోకి ఆవకాయ బాగుంటుంది
మీ టేస్ట్ వేడన్నంలో అయితే బాగుంటుంది ఆ సరే థ్యాంక్స్ మేడం మీ వాళ్ళు అమూల్యమైన టైం ను మాకు కేటాయించినందుకు
ఓకే మేడం రేపు బానే చేస్తున్నారు బాగుంటది మేడం ఆవకాయ అంటే వెజ్ది కూడా చేస్తారా మేడం అవ వకాయ పెడతారా
ఆ పప్పులో వేస్తారు మేడం బాగుంటది
సరే సరే మేడమ్ వర్క్ంది మేడం మళ్ళీ చేస్తాను మేడం ఓకే
వర్క్ ఉందేమో ఆ ఓకే మేడమ్